టో ఓ అట్లా అయితే
వన్ మనిట్
హలో
హలో
హలో వినపడ్తుంది హలో ఆ నువ్వు మాట్లాడకు హలో అరే ఇది హలో ఏమే వచ్చింది ఇ వంట హలో ఆ చెప్పండి మీ స్కూల్ విశేషాలు ఎలా అయినా ఈ పోగ్రామ్స్
ప్రోగ్రామ్స్ ఆ ఫస్ట్ మాకైతే స్కూల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే యోగా డే జరిగిందండి
యోగా డే నా
యోగా డే యోగా డే అంటే నేను ఆ రోజు వై వైట్ డ్రెస్ కోయినా కదండి మీకు గుర్తుందో లేదో కానీ
ఆ
ఇంకా దాని తర్వాత ఇండిపెండెన్స్ డే డైరెక్ట్ తో ఇండిపెండెన్స్ డే అండి ఆ రోజయితే ఫుల్ డ్యాన్సెస్ ప్రోగ్రామ్ జరిగాయి నేన్ అయితే పార్టీస్ పే చేయలేదు
ఓకే
ఇంకా దాని తర్వాత మ్ మాస్ జ జరిగింది అండి మక్స్ డే లోనేమో టాలెంట్ టెస్ట్ క్విజ్ సెమినార్స్ ఇవన్నీ చేశారు అండి
ఆ
దాని తర్వాతనేమో రిపబ్లిక్ డే అండి ట్వంటీ సిక్స్త్ జనవరి అప్పుడు కూడా డ్యాన్సెస్ అవన్నీ చేసారండి ఇంకా డ్యాన్సెస్ అన్నీ చేసినాక స్వీట్స్ కూడా ఇచ్చారండి మాకు
సరే ఓకె నెక్స్ట్ రోబోటిక్
కాదు నెక్స్ట్ రోబోటిక్స్ కాదండి సైన్స్ డే, ఆ దాంట్లో కూడా రోబోటిక్స్ ఉంటాది, ఫస్ట్ ఏమో మాకు సైన్స్ సెమినార్ జరిగినాయి, దాని తర్వాత క్విజ్ జరిగినాయి, దాని తర్వాత రోబోటిక్స్ జరిగింది, ఆ సైన్స్ డే రోజు ఏమో అదే పాటిస్ఫేషన్ వాళ్లకి ఏమో అన్ని ప్రైజెస్ ఇచిరు, సైన్స్ ట్యాలెంట్ టెస్ట్ కూడా జరిగిందండి. ఇంకా దాని తర్వాత సైన్స్ డే తర్వాత, ఇంకా మెయిన్ మెయిన్ మెయిన్ ఏం జరిగిందంటే యాన్యువల్ డే జరిగిందండి. అన్యువల్ డే లో మాత్రం డాన్సెస్ అయితే చానా బాగా చేశారు అండి, ఇంకా కూచిపూడి భరతనాట్యం సంబంధించినవి కూడా చేస్తారండి డ్యాన్సెస్ మీకు అక్కడ ఎలా అనిపించిందండి డాన్సెస్ అవి అన్ని చూస్తే హలో హలో హలో హలో హలో హలో హలో పేరు చెప్పద్దు
వినిపిస్ స్తుందా అండి
స్తుంది దాన్ తర్వాత దాంట్లో మీరు డ్యాన్సెస్ చూసారు కదా అండి డ్యాన్సెస్ బాగున్నాయా అండి
బాగున్నాయి పెంటాస్టిక్ అద్భు
అద్భుత కొంచెం తెలుగు వర్డ్స్ యూజ్ చేయండి అండి, తెలుగు వర్డ్స్ యూజ్ చేయాలి ఓకేనా అండి
తెలుగు వాటిలో చేయాలంటే చాలా చాలా అద్భు త్తంగా ఉన్నాయి
చాలా చాలా అద్భుతంగా ఉన్నాయ సరే అండి ఇం ఇంక దాని తర్వాతనైతే ఇంకా మాకు ఒక తంట స్టార్ట్ అయిందండి ఏంటిదంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్
ప్రీ ఫైనాల్
ఆ జరిగితే అది ఫోర్త్కి వెళ్ళిపోతాము అని చెప్త టువెల్త్ అండి
టువెల్త్ టువెల్త్ నుంచి ఎప్పటి వరకు
ఇక నుంచి ఆ టువెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఆ సిక్స్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ అండ్ ఎయిటీన్త్ కి ఎండ్ అవుతయి అండి
ఎయిటీన్త్కి ఎండ్ అయితాయా మరి ఫైనల్ ఎక్సామ్స్ ఎప్పుడు
ఫైన్ల ఎగ్జామ్స్ డేట్ అయితే ఆ ఏమంటరు నాకు గుర్తొస్తలేదు అది ఏప్రిల్ ఫస్ట్ ను ఫస్ట్ వీక్లో అని అన్నారు టీచర్స్ అయితే
మ్మ్
ఆ ఏప్రిల్ ఫస్ట్ వీక్లలో ఉంటుందని అన్నారు ఇంకొ హాలిడేస్ అవన్నీ తీసేస్తే ఓన్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి ఓన్లీ ఎయిట్ డేసే ఉందని చెపిర్రు టీచర్స్ వాళ్ళైతే
ఎయిట్ డేస్ అంటే ఎయిటీన్త్ నుంచి ఎయిట్ డేస్కి కౌంట్ చెయ్యి
ఇంకా మీకు ఒక విషయం తెలుసా అండి, నైటీన్త్ రోజు ఉగాది అండి తెలుసా నైటీన్త్ నైన్టీన్ంత్
నైంటీన్ నైంటీత్ ఉగాది ఫోర్టటీత్ నీ బర్త్ డే డే తెలుసు నీ పుట్టినరోజు పుట్టినరోజేమో పద్నాలుగో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఉగాది ఉగాది గురించి నీక్ హూ తెలిశిన మంచి వాక్యాలు చెప్పు
ఉగాది అంటేనేమో ఆరు రుచులు అన్నట్టు పులు
షేడ్ రుచులు తొమ్మిది రుచులు
ఓహో మీర్ చెప్పండండి నాకు కూడా అంతగానం తెలియదు దు షేడ్ రుచులంటే అంటే పు పులుపు తీపి వగరు చేదు అవన్
ఆ అవ్వే అవేనండి
మీ మీరు పూర్తిగా చెప్పండి ఒకసారి లైన్ వైజుగా
ఉగాది పచ్చడలో కలిపే పదార్థాలు తీపి వగరు చేదు అంటే బెల్లం కలుస్తుంది యాప పువ్వు కలుస్తుంది
కొమ్మ
యాప పువ్వు యాప పువ్వు ఫ్లవర్ యాప పువ్వు ఫ్లవర్స్ అంటే పువ్వులు ఆ పువ్వులు మాత్రమే దాన్ని యూస్ చేస్తారు చింతప్ పండు బెల్లము సోంపు
ఓహ్
చీపి ఓగరు చేదు తొమ్మిది రుజులు గదా
ఆ
షెడ్ అంటే ఏడా నువ్వనదే కరెక్ట్ షెడ్ అంటే ఏడు రుచులు
ఆ
ఏడు రుచులు మాత్రమే ఉంటాయ్ తొమ్మిది రుచులు కాదు ఏడే రుచులు దింట్లో
మనా ఇప్పుడుస్
ఆ రోజు పూజ అంటే మనకు తొలి సమ్మత్ అవసరము మనకు జనవరినించి అని అది ఆంగ్లంలో జానవరి ఫస్ట్ అంటరు కానీ మన తెలుగు ఆంధ్రప్ కు మన తెలుగు రాష్ట్రాలకైనా మనకు తెలుగు పండుగ అంటే ఉగాది పండుగనించి స్టార్ట్ అయితది ఉగాదే మనకు జనవరి నిన్న ఫస్ట్ అన్నట్టు అందుకే పో దాని స్పెషాల్టీ సంక్రా సంక్రాంతి మన ఫెస్ స్టివల్ కదా ఆంధ్ర ఫెస్టివల్ ఓకే
ఓహో ఆంధ్ర ఫెస్టివల్ల ఇది ఉగాది అనేవి
ఉగాది మనది కొత్త సమ్మత్సరం ఉగాది పండుగ కొత్త రుచులు కొత్త పంటలు కొత్త కొత్త చింతకాయ మామిడికాయ కొత్తగా ఆస్ ఆ మంతులో పెరిగే కాయలు పుట్టుక చిన్ చింతపండు పులుపు చేదు వగరు ఎలా ఉం టాయో మన జీవితంలో కూడా తీపి ఒగరు మంచి రోజులు చెడు రోజులు అన్నీ ఉంటయ్ ఇవన్నీ మన దేవునికి ప్రార్థిచుకొనివన్నీ చెడు మంచి అన్ని సమాన పాలళ్ళో ఓ క్లియర్గావాలి అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలనిచెప్పేసి దేవుని మొక్కి ఆ ప్రసాదం భక్ష్యాలు చేసుకుంటరు బెల్లం
ఓహో
పిండి
అవునండి నేను ఇది ఏమంటారు ఇంటర్నెట్లో ఒకటి చూసానండి ఏంటిదంటే మన్సిస్టస్ స్టార్ట్ అయ్యేది మాత్రం మార్చి నుంచే అంట అండి ఎందుకంటే
మార్చ్ అంటే మార్చి లెక్కలుంటాయి మార్చి బ్యాంకుల మార్చి మార్చి టు మార్చి లెక్కండి ఫైనాన్స్ అంటే బ్యాంకులో లెక్కలు మార్చుల్లే ఉంటాయ్ అన్ని లెక్కలు కౌంటింగ్ అనేది బ్యాంకు లెక్కలన్ని మార్చచ్ టూ మార్చ్ ఉంటాయ్ మార్చ్ టు మార్చ్ అంటే ఈ మార్చ్ నుంచి వచ్చే మార్
మా మార్చ్ ఎందుకు ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎందుకు పెట్టేదంటే అప్పుడు ఇప్పుడు చలికాలంలో అనేది పంటలు పండవు కదా అందరి కీ జబ్బులొస్తాయి కదా ఆ టైంలోనే కాబట్టి జ డిస్ ఇప్పుడు జాన్వరి ఫిబ్ ఫిబ్ బ్రవరిని ఈ రెండిటిని లెక్క చేసేది కాదంట అయితే మళ్ళీ ఒక ఏమంటరు వీళ్ళు సైంటిస్ట్ ఆయన్నే మళ్ళీ జనవరి ఫిబ్రవరిని పెట్టిండంట ఆ ప్లేస్లో దానివల్ల ఇప్పుడు సెప్ సెప్టా అంటే సెవెన్ కదా కానీ సెప్టెంబర్ అనేది ఇప్పుడు మనకేమంత్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు అది నైన్త్ మంత్ అయింది మనకి టె ఎయిట్ అక్టోబరేమో మనక్ టెన్త్ మం తయ్యింది ఇది ఈ చేంజ్ వల్లనే అట్ల అయ్యింది సరే అండి టైమింగ్స్ అయిపోయింది కట్ చేస్తున్నా